హలో వినిపిస్తుందా.
మీ వాయిస్ నాకు వినబడట్లేదు కొంచెం గట్టిగా మాట్లాడరా.
ఆ ఇప్పుడు ఒకే నా మీకు.
ఓకే
అ
అయితే ఈ మధ్య కాలంలో ఆ ఇప్పుడు ఉన్న విపరీతమైన ఎండలకి
ఉన్నా
వినిపిస్తుంది వినిపిస్తుంది.
ఆ
ఇప్పుడు నేను మాట్లాడనా
ఆ మా
అయితే ఈ మధ్య ఆ అంటే ఈ సంవత్సరం వస్తున్న ఎండల కి చాలా అందరూ చాలా డిహైడరేషన్ అవుతున్నారు. అంటే దాన్ని మనం ఎట్లా నియంత్రించాలి. మనం ఎట్లా ఆ ఎండ నుండి తప్పించుకోవాలి. ఇలాంటి మనం ఆహారాలు వాట్లు చేసు కోవాలి అలాంటిది కొన్ని
హ్ ఆ ఇప్పుడొస్తున్నా ఎండలకైతే మనం కచ్చితంగా ఒక రెండు మూడు లీటర్ల వా నీళ్లు తాగాల్సిందే.
సరేనా
హలో
హలో ఓకే
హలో ఆయిపోయింది.
నీ వాయిస్ అంతా క్లియర్ గా రావట్లేదు. చాలా స్లోగా వస్తు
హలో
హలో
ఓకే ఇప్పు ఇప్పుడు వినిపిస్తుంది కదా. ఇప్పుడు మనమైతే మనమైతే ఈ ఎండాకాలంలో ఖచ్చితంగా రెండు మూడు లీటర్ల నీళ్ తాగాల్సిందే అదే గాకుండా నీళ్ళే గాకుండా ఊరికే ఎన్నీళ్లు తాగుత తామని ఆ మనము పండ్లు ఫ్రూట్ జ్యూస్ గా చేసుకొన్ తాగొచ్చు ఇంకా మనం మన శరీరాన్ని మనం ఎలా కాపాడుకోవాలన్ టే రాగిజావా లేకపోతే అంబలి గట్కా మజ్జిగ చెరుకు రసం నిమ్మరసం ఇట్లా ఏమన్నా మనం తాగి మనం ఎనర్జీ ఇలా ఆ కాపాడుకోవచ్చు అనమాట ఎండ దెబ్బ కొట్టకుండా లేకపోతే మన బాడీ నీరసించకుండా హలో
ఆ వినిపిస్తుంది
ఆ మీరైతే ఏం చేస్తారు మరి ఇప్ ప్పుడు ఈ ఎండాకాలంలో
అంటే ఇప్పుడున్న విపరీతమైన ఎండలకి ఆ అప్పటి కా అప్పడి కాలంలో మంచ్ మంచిగా లైక్ ఒక కుండ తీసుకొచ్చి అక్కడ చాలా మంచి చల్లటి వా చల్లటి నీళ్ళు తాగేటోళ్లు కానీ ఇప్పుడు ఉన్న సమాజంలో అందరు ఎ ఎలక్ట్రిక్ అలాంటిది చూస్ చేస్తున్నారు అందుకే వాళ్ళ దాహం తీరట్లేదు ఇంకా తర్వాత త వాళ్ళు ఒక టైం అనేది ఒక సమయం కేటాయించి ఈ టైం ఇంత సమయం నుండి ఇంత సమయం వరకి ఒక పని అనేది మనం చూస్ చు ఒక ఫుడ్ మనం ఎంతవరకి తాగాలి ఒక డే లో అని అది ఆ సరే సరైన విధంగా యూస్ చేస్ ఆ ఉపయోగించుకుంటూ మంచిగా మనకు ఆ శక్తినిచ్చే ఆహార పదార్థాలను తింటే దాన్ని మనం కంట్రోల్ ఆ దాని నియంత్రిం చ వచ్చు
అంతే కాకుండా ఇప్పుడు ఈ ఎండాకాలంలో అందరికి షుగర్లు బీపీలు ఎక్ క్కువైతరు వాళ్ళకి ఇప్పుడే ఏంటంటే ఆ ఈ ఎండాకాలంలో ఎక్కువ వాళ్ళకు ఓపిక ఉండకుండా నీరసించి పోతారు.
అయితే షుగర్ అంటే ఏంటంటే అదొకటి మన రక్ క్తం లో చక్కెర సాయి అనేది పెరిగినప్పుడు ఆ వస్తది బట్ ఇప్పుడున్న ఆ ఈ సమాజంలో అందరూ బయట ఫుడ్ ఆ అంటే జంక్ ఫుడ్ కి ఎక్కువ అలవాటు పడి వాళ్ళు తినవల్సిన పద తినాల్సిన ఆహారం సరిగ్గా తినకుండా వాళ్ళ శరీరాన్ని వాళ్ళు ఇట్ల ఆ య్ పాడు చేసుకుంటున్నారు అయితే మన బ మన శరీరంలో షుగర్ అనేది కంట్రోల్ లో ఉండడానికి మనం కొన్ని ఆహారం పదార్థాలు తినాలి అవి ఏంటంటే దోసకాయ అది మన శరీరాన్ని చల్లగా ఉంచుతుంది బీరకాయ సొరకాయ క్యాబేజి ఇవన్ న్నీ తినవచ్చు ఇవన్నీ తిని మనం ద మన శరీరంలో ఉన్న షుగర్ ని కంట్రోల్ చేసుకోవచ్చు తర్వాత్ త్త బ్రౌన్ రైస్ రగి జొన్న ఓట్స్ గోధమ ప్రోటీన్ ఆహారాలు పప్పులు శనగలు జామకాయ ఆపిల్ పప్పాయ నారింజ ఇవి తింటే మన శరీరంలో ఉన్న చక్కెర శాతం అనేది కంట్రోల్ లో ఉంటుంది
అ ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు ఆ మనము మందులు తీసుకోవడం లేకపోతే ఆహారంలో ఖచ్చితంగా మనము పాటించాల అంటారా
తప్పకుండా పాటించాలి ఎందుకంటే అది మన శరీరంలో ఒకవేళ చక్రస్థాయి పెరిగిందంటే అది మరణానికి కూడా దారితీస్తుంది మనం తినే ఆహార అలవాటుని బట్టి మన మన రక్ మన శరీరానికి ఆ గ్లూకోస్ అనేది చాలా ఇంపార్ అవసరం ఎందుకంటే అది మనం తిన్న ఆహారాన్ని శక్తిగా మారుస్తది అదే మంచిగా పని చేయకపోతే మనం తిన్న ఆహారాన్ని అదే ఆ డైజెస్ట్ చేయకపోతే అది అనారోగ్య మరణానికి దారి తీస్తుంది అందుకే మనం తినేది ఏ పదార్థ అయినా ఒక ఆ కంట్రోల్లో తినాలి
ఆ
ఆ మరి మరి ఒకటి ఏంటంటే ఈ ఎండాకాలం లో బిపి ఉన్న పేషెంట్స్ చాలా కేర్ఫుల్ గా ఉ అంటే జాగ్రత్తగా ఉండాలి అని ఆ ఒకటి ఉంటదనమాట ఏ ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి
అంటే ఇప్పుడు బీపి అనే కాకుండా ఆ ఎలా అంటే ఇప్పుడు ఇది ఎండాకాలం గదా చిన్నదానికి పెద్ద దానికి వాళ్ళు ఏమవుతుందంటే ఎక్కువ ఆలోచించడం లేకపోతే కొంచెం వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగిన ఏదో ఇట్లా ఏదో ఆ కొంచెం వళ్ళకి వేరే భావనాలు వచ్చేసి ఎక్కువ ఆలోచించడం తక్కువ ఆలోచించడం అలా బీపి ని పెంచుకుంటారు అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ వాళ్ళని ఆ కూర్చోబెట్టి కారణాలు అడగాలి ఏమైంది అని
బిపి పెరగడానికి కారణం ఒక్క బిది పెరగడానికి కారణం ఒక ఆ ఆయిల్ ఫుడ్ అని అంటారు అదొక్కటేనా ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా
ఆ బ ఉప్పు మన బాడీలో సోడియం క్లోరైడ్ అని ఉంటది కదా ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా బీపి పెరుగుతుంది మన బాడీ మన శరీరంలో ఎంత అమోతాదున ఏమేమి ఉండాలో అంతే ఉంటది ఆ దానికి మించి మనం తీసుకుంటే అది దేనికైనా రిస్కే అన్నమాట ఇప్పుడు బీపి ఎక్కువ ఉన్న వాళ్ళు ఉప్పు తినకూడదు ఆయిల్ ఫుడ్ తినకూడదు ఇంకా కొన్ని కూల్ డ్రింక్స్ అయినా ఆ చాల కూలి కూలు వస్తువులు తినకూడదు ఇంకా అలానే కాకు బీపి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆ ఏంటికి వాళ్ళ మందులు వాడుతూ ఉండాలి వాళ్ళకి ఎక్కువైైన ప్రాబ్లం తక్కువ నువ్వు అయిన ప్రాబ్లమే
ఇ
వాళ్ళ వ వాళ్ళ శరీరం ఎలా టే దేనికి సహకరించదు ఇంకా
సరే సరే అయితే ఆ బిపి వచ్చింది అని మనకి ఎట్లా తెలుస్తుంది మనం దేన్ని తోని కొలిస్తే మనకి అంటే ఎట్లా ఆ గుర్తిస్తాం
ఆ బిపి ఎలా వచ్చిందంటే ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతారు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతాం దేనికైనా ఆగమగం చేసుకుంటారు వాళ్ళకి కళ్ళు తిరిగినట్టు చక్కర వచ్చినట్టు అనిపిస్తది కళ్ళు తిరుగుతాయి ఇంకా వాళ్ళు ఓ ఆ ఎలా అంటే అన్కాన్షియస్ అన్ అయిపోతారనమాట సె మనం ఏం చెప్పినా వినే స్థాయిలో ఉండరు
బ
ఆ వాళ్ళు ఆ ఏమంటారు వాళ్ళ ఎనర్జీ అనేది తగ్గిపోతూ ఉంటది
బీపీ ఎక్కువ అయితే మన బాడీలో లైక్ ఆ అదర్ ఆర్గన్స్ అని డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటయా లేకపోతే ఇంకా ఏమైనా
ఆ ఇప్పుడు ఒకవేళ బీపీ ఎక్కువ అయింది అనుకో ఆలోచించి ఆలోచించి ఆలోచిం చి మనకి గుండె సమస్యలు వస్తాయి మన నరాలన్నీ దెబ్బతింటాయ్ ఎక్కువ ఆలోచిస్తే మన నరాలన్నీ దెబ్బతింటాయి ఇంకా వెన్ను ఇది వెన్న పూస సమస్య లు వస్తాయి బా కిడ్నీ సమస్యలు వస్తాయి తర్వాత ఇక్కడ మనం మెదడు సమస్యలు కూడా వస్తాయి ఎక్కువ ఆలోచించి ఆలోచించి ఆలో చించి ఆ వాళ్ళకి ఇంకా ఏం అర్థం కాదన్నమాట అన్ని రోగాలన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి బాబోయ్ ఎందిరా బీపీ పేషెంట్స్ అయితే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి
సరే సరే
మ్